హలో అండి నమస్తే ఎలా ఉన్నారు?
బావున్నారా?
ఉన్నానండి
నా వాయిస్ బాగా వినిపిస్తుందండి మీకు?
వినిపిస్తుందండి నా వాయిస్ మీకు వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందిండి బాగానే పేరిగిన ఏం చేస్తున్నారు టీ కాఫీ
టీలు ఇప్పుడు తాగాలండి ఇంక ఫ్రెషప్ అయ్యి కొంచెం పనుం ది అది పని అవ్వంగానే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంది అది అయిపోగానే ఇక కొంచెం బట్టలు ప్యాకింగ్ ఉందది చేసుకోవాలి ఈ తర్వాత ప్ర్రెషప్ అయి గిన్నెలు కడిగి టీ పెట్టుకొని తాగాలి
మ్ ఏం చేసారు ఇవాళ నైట్కి ఏంటి వంటలు?
నైట్ కి వండినే ఉన్నాయండి ఇక ఏమ ఉండదలుసుకోలేదు చాలా ఉన్నాయి.
ఈ ఎండలకుంటున్నాయా నైట్ వరకి
ఆ అంటే నేను మేము ఎర్లీగా తినేస్తాం సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తినేస్తాం సో అయ్ ఉంటున్నాయి ఆ మళ్ళీ వంట చేయడం కూడా నేను ఒక్కొక్కసారి ఏమో ఎయిట్ థర్టీ నైన్ కల్లా చేసేస్తా ఒక్కొక్కసారి ఏమో స్టార్ట్ చేయడమే లెవెన్ లెవెన్ థ ర్టీకి స్టార్ట్ చేస్తా ఈ రోజు చాలా లేట్ గా స్టార్ట్ చేస్ పూజ ఇవన్నీ అయ్యేసరికి నాకు టైమ్ పట్టింది ఇంకా నా యూట్యూబ్ ఛానల్ మాని టైజెషన్ అయ్యిందండి
ఓ కంగ్రాచ్యులేషన్స్ అండి
థ్యాంక్ యూ నిన్న నైటే వచ్చింది మెయిల్
ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారు
నాకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ అయ్యారు
కానీ టాస్క్ లు ఇస్తారుగా వాళ్ళు ఫస్ట్ వీడియోకూ అంటే నైన్టి డేస్ లో ఇన్ని వ్యూస్ రావాలి ఇంత ఫాలో రావాలె సెకండూ థర్టీ డేస్లో ఇట్లా ఉంటది కదా
అంటే ఫోర్ థౌజండ్ వాచ్హౌర్స్ అవ్వాలి అది వితిన్ వన్ ఇయర్ అనమాట
ఓకే ఓకే వన్ ఇయర్ లోనా
వన్ ఇయర్ లోనేమో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి
మా ఫ్రెండు ఒక ఆమె ఉంది ఆమె చిన్ని మ్యూజిక్ అని చెప్పేసి ఇన్స్టా గ్రామ్ లో క్రియేట్ చేసింది నేనే హెల్ప్ చేసా ఆఛానల్ పేజ్కి లోగో అవన్నీ ఎలాలా చేయాలె పాటలు వీడియోలు ఎలా ఎడిట్ చేయాలె వీడియో ఎడిటింగ్ అని నేర్పించాను నేనే ఫోన్ నుంచి తర్వాత రీసెంట్ రీసెంట్ గా వన్ మంత్ త్లోనే అమ్మాయికి పదిహేను వేలో పదహారు వేలో సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు
ఏది యూట్యూబా ఇన్స్టగ్రామా అబ్బా సూపర్ కానీ మ్యూజిక్ పెడితే కాపిరైట్ రాలేదా
కాపిరైట్ రాకుండా అంటే ఏవైతే కాపిరేట్ ఫ్రీ ఉంటాయో వాటిని మటుకు చెప్పాను నేను కూడా అది కూడా చెప్ ప్పని ఇందులో కాపీరైట్స్ ఎక్కువ ఉంటాయి అయి పడిన స్ట్రైక్ పడితే మళ్ల మీకు మాంటేజన్ రాదు ఛానల్ బ్లాక్ అయిపోతది మూడు స్టైక్లు పడిపినంటే ఛానల్ మొత్తం తీసేస్తారు వాళ్ళు చెప్పి చెప్పాను బవ్వలేదంట ఆవిడికి ఆ కాగట్లా ఉండ గదా కాళీగ ఉండాలని చెప్పేసి ఆమె టీచర్ అసలాక్చ్ల్లీ లెక్చరర్ ఆమె సొ కాలేజ్ వు కదా సొ వన్ అండ్ హఫ్ మంత్ పైనయిపోతుంది ఇంకా ఆమెకు అదే బెటరు ఎందుకంట ఇస్టాగ్రామ్ లో సంవత్సరం నునుంచయినా ఇప్పటి వరకు పద్దెనిమి వే వేలు ఇరవై వెలయిర్రు అందులో తొంద తొందరగా వచ్చి హర్ పదిహేను వేల మంది నెలకు వచ్చసారు అంటే ఎక్కువ ఈ ప్రవచనాలు ఉంటయి కదా చాగంటి గారివి వీళ్ళ ప్రవచనాలకు తొందరగా రీచ్ వచ్చింది అంటే కరెక్ట్గా పట్టేసింది సో అవి భక్ ఈ భక్తి వాటికి కాపిరైట్ ఉండవు ప్రవచనాలకు బా ఇవుండవు
కానీ ప్రవచనాల వీడియోస్ తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఛానల్లో ఏదో ఒక ఫోటోను ఏదో ఒక వీడియోను పెడుతున్నారంట అలా పెట్టి చాగంటి వీ లే కపోతే ఇంకా ఇట్లా ప్రవచనాలు ఇచ్చే వాళ్ళవి ప్రభుదానంద దాస్ ఉంటారు కదా వీళ్ళ అది వాయిస్ ఓవర్ ఇస్ వాళ్ళ వాయిస్ కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు పెట్టి ఈ వీడియోస్ ని అప్లోడ్ చేస్ తున్నారు కానీ వాళ్ళు మానిటైజేషన్ టైమ్కవి రిజెక్ట్ అయిపోతున్నాయి ఎందుక్ కంటే అది మన వాయిస్ కాదు ఆ వీడియో కూడా మనం కనపడట్లేము ఇప్పుడు కొత్త రూల్స్ వ
అవును ఇప్పుడు ఓన్ వాయిస్ ఉండి ఓన్ పర్సన్ కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటే కంటెంట్ బాగుంటే అప్పుడు తొందర గుంచి వస్తుందంట ఇప్పుడు నేను రాసి కొ ేషన్స్ వాటి కూడా వాయిస్ ఓరిస్త తొందరగా వస్తున్నాగా ఛానల్ ఎప్పుడుదో అది ఓల్డ్ది అయిపోయింది ఇప్పుడు అది అం
లే మీరు మీకు మంచి టాలెంట్ ఉందండి మీరు ఏం చేస్తారంటే ఆ మన కొత్త మెయిల్ ఐడి తీసుకోండి ఫోన్ నెంబర్ అదే ఉన్నా పర్వాలేదు కని కొత్త మెయిల్ ఐడి తీసుకోని మీరు ఇప్పుడు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తున్నారో దాన్నే యూట్యూబ్ రేషియోస్ వేరే ఉంటాయి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ ఇందులో ఉంటది నైన్స్ సిక్స్టీన్ ఇన్స్టాగ్రామ్ రీలు కాదా సో ఇందులో ఈ యూట్యూబ్ కి తగ్గట్టు షార్ట్స్ కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసేయండి ఫస్ట్
అది ఇప్పుడు షార్ట్స్ అంటే షార్ట్స్ అంటే నైన్స్ సిక్స్టీనే కదా
ఆ సిక్స్టీన్ ఇస్ట్ నైనా నైన్ ఇస్ నో గుర్తులేదు షార్ట్స్ నిను ఎక్కువ అప్లోడ్ చెయ ఓకే అయితే మీరు షార్ట్స్ కాబట్టి నిలువుగా చేయండి నాకు రేషోస్ గుర్తులేవు మ్ వర్ట్టి కళ్ళి ఆ అలా చేసి పెట్టేసాకే ఫస్ట్ యూట్యూబ్ లో చేసాకనే ఇన్స్టాలో చేసేయండి
మ్ ఇది ఎంటంటే యూట్యూబ్ లో ప్రాపర్ టైమింగ్ లేదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకో ప్రాపర్ టైం ఉంది ప్లస్ యూట్యూబ్ లో ఎలా ఉంది అంటే కంపల్సరీ డై లో వీడియో అప్లోడ్ చేయాల్సిందే
అదే అంటున్నా ఇప్పుడు మీరు ఎలాగో ఇందులో మీరు ముం ఛానల్ స్టార్ట్ చేసుకుంటే ముందే మీకు పని ఉన్న పనిలే పోయినా ఒక రోజు లో మీకు టైమ్ ఉంటే రెండు వీడియోలు అయినా ఎడిట్ చేసి పడేయండి
లేదు అందులో కూడా షెడ్యూల్ ఉందండి షెడ్యూల్ పెట్టేసి మనం మొత్తమంతా హాష్ ట్రక్ అంత ఇచ్చేసి పెట్టేసి షడ్యూల్ అన్ చెస్ ఇంస్టాగ్రామ్ లో కుడా నీను అదే అని చేస్త షెడ్యూల్ లో పెట్టేస్తే ఎందుకంటే నేను మర్చిపోతాను ఒకసారి ప్రాపర్ టైమ్ కు మనం ఇంత ముందు కంటే ఇస్ాగ్రా లో లేదంటే ఇప్పుడు స్కూల్స్ కాలేజ్ లో లేవు గనుక ఇప్పుడు టైమింగ్ మారిపోయింది అంత ముందు కంటే ఫైవ్ టు సెవెన్ మధ్యన పెట్టాల్సింది టైమింగ్ అది ఎక్కువ వ్యూస్ ఉండే టైం అది ఇప్పుడు మారిపోయింది కనుక సెవెన్ టు నైన్ అం అందరు ఇప్పుడే వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సెవెన్ టు నైన్ మధ్య చూస్తారు ఎక్కువ చూసెస్ కొని ఆ నైన్ తర్వాత ఏం చేస్తారు అందరు ఛార్జింగ్ పెట్టేసుకుొని తిని పడుకోవడాాల అట్లా చేస్తారు కొందరు లేట్ెంట్షోలు కూడా ఉంటారు కానీ కంటెంట్ ని బట్టి ఇప్పుడు కొంచెం శాడ్ కంటెంట్ ఉన్నా అనుకోండి అవి నైట్ఓర్లు బాగా నడుస్తుంది మోటి అ మార్నింగ్ టై లో బాగుంటది ఏదైనా ఫన్ని గిన్ని ఇంకేమ వెరైటీ వెరైటీ చీరలు బోవులు దేవుడు ఇంకేమన్నా ఉన్నా కూడా సాయంత్రం టైం లో నుకో ఇట్లా ఒక్కొక్క కేటగిరకి ఒక్కొక్క టైమింగ్ ఉంది ఇస్టాగ్రామ్ లో అది ఇది మొత్తం నాకు ఈ చాట్ జిపి టి లో తెలుసుకున్నాను ఇదంతా యూట్యూబ్ ఏంటంటే సటన్ టైం ఒకటి ఉంటది ఆ టైం లో రెగ్యులర్ గా అప్పుడు తీసుకోని అందులో కూడా షెడ్యూల్డ్ ఉంది
అవునుంది నేను అట్లాగే అప్లోడ్ చేసేదాన్ని నేను ఈ రోజు నైట్ వీడియో రెడీ చేస్ సక ఈ రోజు నైటే అప్లోడ్ చేసి రేపు టైమ్ కి ప్ర ప్రీ అదే ప్రీమియర్ కావాలని పెట్టుకున్నాం అనుకోండి రేపు ఆ టైం కి ఆ వీడియో వచ్చేస్తది
కంపల్సరీ వీడిో సిక్స్టీ ఎఫ్ఎస్ కంపల్సరీ థౌసండ్ ఎయిన్ నుంచి సిక్స్ ఎఫ్ పి ఎస్ అందులో ఉం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీని వాళ్ బాగా యూజ్ చేస్తారు ఆల్గరిజం ఏదైతే ఉంటో క్వాలిటీని చూస్తారు ఫస్ట్
ఎంత థౌజండ్ ఎయిటీ
టౌజండ్ ఎయిటి ఫ్లస్ సిక్స్ ఎంపి ఎస్
అంటే అంత నా దాంట్లో టూకే అని ఉంది ఇక్కడ వ్ ఇక్కడ చేస్తె అప్పుడేమో బాగా వస్తు అదే నాకు అర్థం కాదు ఇక్కడ చేసేటప్పుడు వీడియో బాగుంటుంది కానీ డౌన్లోడ్ చేసాక ఆ వీడియో ఎందు బ్లరిబ్లరిగ అలాగనిపిస్తుంది
అయితే మీరు అది డా మన డాటా క్వాలిటీలో హై క్వాలిటీ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో ఒకసారి చూసుకోండి వన్స్ మన అప్పు మన వన్స్ మన మనం ఒకసారి వన్స్ సోషల్ మీడియా అప్లోడ్ చేసిన తవా మళ్ళీ అదే వీడియోస్ డౌన్లోడ్ చేస్తె అది కంప్రెస్ అపోంది క్వాలిటీ ఉండదు
అదే అదే
ప్పు అది కంప్రెస్ అయిపోతు సేమ్ క్వాలిటితోడౌన్లోడ్ అవద్దు ఒక మూవీస్ మాత్రమే సేమ్ కాలిటీతో డౌన్లోడ్ అయి తది మీగత మనం ఏదైతే అప్లోడ్ చేసామొ డ్ చే ఒక పది ఎంబీలు ఉంది ఆ వీడియో సైజు మనం డౌన్లోడ్ చేసుకో వన్ ఎంబీలోనే వస్తది ప్లస్ కంప్రెస్ అయిపోతదన్నమాట ఎందుకంటే అది డాటాను తీసేసుకుంటది కంప్రెస్ అయిపోతది మనం ఫోన్ లో అప్లోడ్ చేసేటప్పుడు వేరే ఉంటది అది చూసుకోవాలి మనం దాన్ని బట్టి చూడాలి నేను కూడా అనుకున్నాను ఎట్లాగో మనవి ఆల్రెడీ పాతవే ఒక ఐదు వందల చిల్లరున్నాయి పోస్ట్లు
వాయిస్ లో వస్తుంది మీది
మీరు ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది అంటున్నాను
ఆ అందులో అంతా ఇది పెట్టలేదు ఎందుకంటే వాటి ది చాలా రూల్స్ ఎక్కువని యూట్యూబ్ లో
ఏం పర్లేదు నేను చెప్పనా
అసలు ని మీకు తెలుసా నా నా కొటేషన్ మీద నాకు ఆహా నా కొటేషన్ మీదనే నాకు స్ట్రైక్ ఏసిండు వాడు అదేంటో నాకు అర్థం కాలేదు
అంటే వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసిర్రేమొ అంటే మీ నుంచే ఎవరైనా యూజ్ చేస్తే
ఇప్పుడు నేను వాడే ఏవైతే ఫోటోలు ఉంటాయో అవి ఎవరు వాడలేరు ఎందుకంటే కొన్ని క్రియేట్ చేసుకునేట్టు ఉంటాయి అవి ఎందుకంటే నేను నేను ఏక్ కొ హ్యమన్స్ బెట్టన్ మొత్తం ఆడియల్స్ బెట్ ను లేదంటే బొమ్మలు పెడుతను కానీ హ్యూమన్స్ తక్కువ పెడుతను లేదంటే అనిమేషన్ బొమ్మలు హ్యూమన్స్ ఫోటోలు అయితే నీను పెట్టాను ప్లస్ మన దాంట్లి ఎందం టే ఈ వల్గార్టీ పెట్టాను నేను బూతులు పెట్టాను ఏం చెప్పిన కొంచెం డెప్త్ ఉండేటట్టు పెడతాను కానీ వాడు దానికి కూడా స్ట్రైక్ ఏసిండు నాకు అర్థం కాలేదు మ్యూజిక్ కంటవ అందులో ఉన్న మ్యూజిక్ మన సో తీసుకొనికి లేదు కదా ఇందులో నుంచి పెట్టి అట్లా కూడా పెట్టొచ్చు మన ఓన్ మ్యూజిక్ తో కాని ఆది స్ట్రైక్ పడుతుంది ఎందుకు అందులో ఉంటది కదా అని కాకపోతే కొండ్రోల్ ఏమయిదం కొన్ని రోజుల తర్వాత ఎంటే ఆ ఒరిజినల్ ఏదైతే ఆడియో ఉందొ వాడు డిలీట్ చేసిండు అనుకో మన వీడియోకి ఆడియో మ్యూట్ అయిపోతది ఈ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో అవే తలకాయ్ నొప్పులు చాలా వాటికి ఒక వంద రెండు వందల పైన వాటికి ఆడియోలే లేవు ఇప్పుడైతే మళ్ళ యాడ్ చేయనికి ఆప్షన్ కూడా లేదు
మ్ మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా యూట్యూబ్ చేసుకోండి ఎందుకంటే షార్ట్స్ లోనే నాక్ తెలిసి మీ మీది క్వాలిటీ వీడియో ఉంది కాబట్టి షార్ట్స్ మీకు చాలా ఫాస్ట్గా వస్తాయి
ఇప్పుడు నేను ఈ ఈ మౌనమేరుగని మజిలీ కాకుండా నిషిద్ నైన్ ఉంది కదా
అవునవునవును
కూడా మనదే
అవును గుర్తు ఉంది మనం యాక్చువల్గా మెయిన్ అం అందులోనే మనం మెయిన్ పరిచయం అయినం అనుకుంటా కదా
అవును మౌన మేరుగని వ మ ఆ మౌన వెరుగని మజిలీ ఇది కొత్తది ఇది కొత్తది రీసెంట్గా వన్ మంత్ కూడా కాలేదుండి అంటే నేను అనుకున్నాను ఈీ పెరు మీద ఒక మెయిలడ్ సేమ్ మెయిల్డ్ తీసేసుకొని వేరే నెంబర్ ది తీసేసుకొని దీన్ని ఇన్సర్ట్ చేసేసుకుంటే దీని ముందుకు చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉను ఎందుకం దంది నేను ఒకటే గనుక ఓనరు కాకపోతే అది ఎవరికి నాదని చెప్పట్లేదు నేను
ఓకే నాకు ఇంకొక డౌట్ ఇ ఇన్స్టాగ్రామ్ లో మనం ఇంత అప్లోడ్ చేసినా అసలు మనీ వస్తున్నాయా అసలు
ఇన్స్టా్రామ్ లో డబ్బులు రావు ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు చేస్తేనే డబ్బులు లేకుం టే సబ్స్క్రిబ్షన్ ఆప్షన్ అనే ఉంటది ఆ సబ్స్క్రిప్షన్ బ్యాంట్ లో ఏమైనా వీడియోస్ ఎవరికన్న కావాలని యాడ్ చేసుకుంటే వాళ్ళ ఎవరన్న మంత్ మ సబ్స్క్రిషన్ చేేసుకుంటే అది లేదా గిఫ్ ఉంటది ఎవరైనా బాగా నచ్చి వాళ్ళకిి గిఫ్ట్ ట్వంటీ రూపీస్ ఫిఫ్న్ రూపీస్ గిఫ్ట్ ఉంటది ఆ గిఫ్ట్ పెడ్ తే అందులో సగం ఒక ఎంత పర్సంటేజ్ ఇస్ాగా వాడు తీసుకుంటే మిగత అమౌంట్ మనకు వస్తే మనం దాన్ని రీడిమ్ చేస్ సుకోవాలే సో ఇన్స్టాగ్రామ్ నుంచి వ్యూస్ వల్ల డబ్బులు రావు ఒక యూట్యూబ్ లోని వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి మీకు
అవును మీరు మంచిగా యూట్యూబ్ చేసుకోండి మీకు ఫుళ్ళు డబ్బులు వస్తాయి మీ దగ్గర మంచి టలేం ంది మ్యాటర్ ఉంది అది లేకపోతే సరేకని
ఏమో ఇ ఏన్ని పెట్టాను మీరు యూట్యూబ్ లో చూసే ఉంటరు నాది దగ్గర దగ్గర అవి కూడా వంద వరకు అయినా చుడు పదిహేను వందల తర్వాత మన వ్యూస్ ఉండట్లే ఇకా
ఇది స్టార్టింగ్ లో అవుతాయి బట్ మీరు పెట్టే
ప్రతిది అంతే అండి వన్ ఇయర్ అయిపోతుంది ప్రతి వీడియో ఇంతవరకు రెండు వేలు దాటింది అంతకు మించి దాటింది అయితే ఒకటి వీడియి లేదు మహా ఏం ే ఇరవై ఇరవై రెండు లైక్లు కానీ ఓ క్లారిటీ లేకుండా ఏం లేకుండా కంటెంట్ సరిగ్గా లేకుండా పెట్టేస్తే ఉంటయి లేకుంటే ఏదన్న పాట పట్ చ్చి ఆ పాట మీద ఉత్త్తగా ఏ య ఇన్ఫర్మేషమ్ ఏమీ లేకుండా జస్ట్ ఆ క్ అది పెట్టిన వాడుకుంటునై వివ్స్ ఏంటో నాకు అర్ధం కావట్ ట్లేదు ఇగ మరి అది యూటుబ్ ప్రబ్లమో జనాల ప్రాబ్లమో
మొన్న ఒక వీడియో చూస నేను షార్ట్ వీడియో ఎంత దరిద్రం ఉంటే ఆమె ఏం లే ఒక పెయిన్ తీసింది ఇట్ట చంపింది అంతే అదెందుక్ చిన్న బాబు అన్నమాట ఒక వన్ మంత్ బాబు నాకేమనిపించిందంటే పెను కుడా వని నేత్తిల కనిపియ్యలేదు ఆమె తీసి వని నేత్తిల వేసి దాన్ని తీసి గోర్ మీద పెట్టుకోని చంపినట్టు నాకు అనిపించింది ఇగ అంతే దానికి త్రీ మిలియన్ ఎంత వ్యూస్ ఉన్నాయి
అది అర్థం పడతం లేనివి ఏంటంటే ఆలుగారి జమీన్ చేసి అంటే ఎక్కువ స్పెడ్ అంటే షేర్లు ఎక్కువ వెళ్ళిపోతుండాలె టేర్స్ ఎక్కువైపోతుంటే అది ఆటోమేటిక్ గా పెరిగిపోతా ఉంటది. చూసిన కూడా లైక్ కూడా చేయాలె. ఆ లైక్లు చేయరు అది ఒక ప్రాబ్లం వచ్చేసింది కొందరికి